హలో
చెప్పండి
ఎక్కడ ఉన్నారండి
చెరువు దగ్గర
అవునా తిన్నార
తిన్నం
ఏం తిన్నారండి ఏంటి అవును ఏదేమైన అన్నం తిన్నారా ఉత్త అన్నం తిన్నారా కర్రీ లేకోకుండా
గుడ్లుూ రోయలు ఎయ్లో ఫ్రై అమలేట్
మీరు నాన్ వెజిటేరియనా
ఎస్
అవునా మీకు కాలేజ్ ఉందా
లేదు
ఎందుకు లేదు
అయిపోయింది కాబట్లేదు
మరి ఏం జాబ్ చేస్తున్నారు
సలవులు చేసుకున్నాం
మరి చదువుకున్నారు కదండి
చదువు అయిపోయింది గదా
మరి చదువుకి తగ్గట్టు జాబ్ చేసుకోవచ్చు కదా.
అందుకేగా ఎచ్చ రోజులు చేత్తన్నాను
అవునా మరి ఇంతకు ముందు కాల్ చేసినప్పుడు నేను చదువుకోలేదు అన్నారు.
అది ఒకప్పుడు
ఇప్పుడు చదివేశారా?
అయిపోయింది కాబట్టి చదివేశాం.
ఓహో
ఎస్
సర్లే కానీ మీకు ఇష్టమైన ప్లేస్ గురించి చెప్పండి.
ఏం ప్లేస్
మీకు ఏదిష్టమో ఎందుకు ఇష్టమో దాని స్పెషాలిటీ చెప్ ప్పండి
స్పెషాలిటీ ప్లేస్ అంటే
దింపుతారు టామ్స్
విలేజ్ పల్లెటూరు
ఎందుకు ఇష్టం?
బావుంటాయి కాబట్టే ఇష్టం ఎందుకు ఇష్టం
అంటే ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి కదా
పీస్ఫుల్ క్లైమెట్ పీస్
ఆ
సింపుల్ లివింగ్
హుమ్
దట్స్
సో మీరు ఫ్యూచర్ లో విలేజ్ లోనే సెటిల్ అవుదాము అనుకుంటున్నారు.
ఎస్ అఫ్కోర్స్
మరి ఒప్పుకోకపోతే ఫ్యూచర్ లో
ఏంటి?
ఫ్యూచర్ లో మీకు వచ్చే వైఫ్ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు?
ఎవరికి దానికి అర్థం కాదు అనంగానే అ
హయయ్యో జస్ట్ ఆస్కింగ్ ఫ్రెండ్ అండి వై ఆర్ యూ గెట్టింగ్ సో సీరియస్
ఐయాం నాట్ సీరియస్ ఐయాం టాకింగ్
సరే సరే మరి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి?
బిర్యానీ
బిర్యానీలో ఏ బిర్యానీ అంటే ఇష్టం?
దమ్ బిర్యాణి ఫ్రై బిర్యానీ పీస్ చికెన్
ఒకే
ఎస్
మరి ఎవరైనా మీీకు బిర్యానీ ఇచ్చి పని చేయమంటే చేసి పెడతారా ఏదైనా పని చెయ్ అంటే చేసి పెడతారా ఒక బిర్యానీకి
ఎందుకు చెప్తానవీ మా దగ్గర డబ్బులున్నా కొనుక్కోవడానికి
ఓకే అయితే మిమ్మల్ని ఎవరు బ్రైడ్ చేయలేరు
బ్రైడ్ ఆ
ఏం లేదు
బ్రైడ్ అంటే
బ్రైబ్
బ్రైబ్ ఆ
ఉమ్
మణిపులేట్ ఆ
ఎస్
ఎస్
నెక్స్ట్ మీ హాబీస్ ఏంటి
హాబీస్
యా యూర్ హాబీస్
ప్లేయింగ్ క్రికెట్
ప్లేయింగ్ క్రికెట్ ఓకే
వాచింగ్ ఫార్మ్స్
ఓకే
ఫీల్డ్స్ చెరువులు
ఆ నెక్స్ట్ మీరు లాస్ట్ టైం ఎప్పుడు క్రికెట్ ఆడారు
లాస్ట్ టైమ్ వన్ ఇయర్ ఎగో
మరి అది హాబీ ఎలా అవుతుంది
యాక్చువల్లీ ఫామ్స్ లో పడి అడట్లేదు బిజీ బిజీ
ఓకే ఏ
ఎస్
నాకు ఇష్టమైన హీరో ఎవరు
ఆ
హరో మూవీ
ఎఫాదర్ప్
హీరో అయాస్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ లో నాట్ రియల్ లైఫ్ లో
అర్థం కాలా
ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో మీకు ఇచ్చిన నచ్చిన హీరో ఎవరు
ప్రబాస్
ఆ మరి ఏ మూవీ ఇష్టం ప్రభాస్ ది ఏ మూవీ అంటే ఇష్టం జన్ని లోనే ఆన్ చేసినాడు ఉ ఊ ఏమ్ అడగలేవు అనేసి అడిగాడు
సాలార్
సగా
సలార్
మరి ఆ మూవీ నుంచి ఏం నేర్చుకున్నావు
ఫ్రెండ్షిప్ వాల్యూ
ఫ్రెండ్షిప్ వాల్యూ ఓకే
ఎస్
నేనే అడగాల మీరేమి అడిగరాండి మళ్ళీ
ఏం అడగాలి
ఏమో ఐయోజులోన నీకు నచ్చింది అడగచ్చు
మీకు లవర్ ఉన్నారా
వన్ టు వన్ కన్వర్సేషన్ రైట్
మీకు లవర్ ఉన్నారా
పర్సనల్ క్వశ్చన్స్ అడకూడదండి
అది పర్సనల్ లా
ఎస్
ఓహో మరి మీకేమంటే ఇష్టం
నాకు తిడం అంటే బా గ ఇష్టం అన్ని తింటాను వెజ్ లో కానీ క్వాంటిటీ తక్కువలోనే తింటాను
క్యరెట్ ఫుడ్ ఏంటి
అర్థం కాలేదు ఏంటి
వీరో
ఫేవరెట్ హీరో అంటూ ఎవరు లేరు ఎందుకంటే మూవీస్ చూసేదే అప్పుడప్పుడు చైనీస్ డ్రామా ఎక్కువ చూస్తాను
ఉహు ఫేవరేట్ ఫుడ్ ఏంటి
ఫెవరెట్ ఫుడ్ అంటే ఫుల్కాష్
ఫుల్కా
ఎస్ ఫుల్కష్
ఫేవరెట్ ప్లేస్
ఫేవరేట్ ప్లేస్ అంటే ఒక హిల్ స్టేషన్
వయ్ హిల్ స్టేషన్
బికాజ్ క్లైమేట్ అనేది బావుంటుంది ప్లస్ ఇట్ విల్ బి పీస్ ఫుల్ సో మచ్ ఆఫ్ నేచర్ ఇన్ హిల్ స్టేషన్స్
మౌంటైన్ ఏరియాస్ లో కూడా ఉంటుంది కదా సేమ్
లేదు లేదు హిల్ స్టేషన్స్ ఆర్ బెస్ట్
హిల్ స్టేషన్ ఓన్లీ యు ఆర్ యు సెయిగ్ ఒల్ని హిల్ స్టేన్ ఇస్ ద బెస్ట్
అకార్డింగ్ టు మీ అంటే నాకు తెలిసినంత వరకు నాకు ఒకటే ఎక్స్క్యూజ్ మీ నాకు ఇష్టమైంది హిల్ స్టేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా
వయ్ డోంట్ యు లైక్ స్మాల్ విలేజెస్ సన్
అ
స్మాల్
నాకు విలేజెస్ కూడా ఇష్టం నాకు సిటీ అవుట్ స్కట్స్ లో ఉండడం ఇష్టం విలేజెస్ కూడా ఇష్టం బట్ ఈ విలేజెస్ అఔట్స్కట్స్ కన్నా మోస్ట్లీ హిల్ స్టేషన్స్ అంటే ఇష్టం
ఆ ఓకే ఫైన్ ఎప్పుడైనా క్లైమ్బ్ చేసారా మరి హిల్
హిల్ స్టేషన్ కి హిల్ క్లైంబ్ చేయాల్సిన అవసరం లేదండి
అదే ఎక్కడ ఎక్కలేదా హిల్ స్టేషన్ ఆ
ట్రెక్కింగ్ ఎప్పుడు వెళ్ళలేదు
ఓహో
మ్
నైస్ ఎంజాయ్
యు దెన్ బాయ్ బాయ్
బాయ్
ఆ
కె సియు సూన్
యా సి అవున్ చదువుతున్నాను